లో. ఊ బావున్నా ఏం చాలా రోజులయింది ఎట్లున్నావు నువ్వు.? !
ఊ బాగు. ఉ ఊ చన్రోలయింది కదా. ! ఊ బాగున్నా. నువ్వు.?
ఊ బానే ఉన్నా. ఏం జేస్తున్నావు.?
ఏం చేలె కాలియె. కాన్ నువ్వేంటి ఎగ్జామ్స్ ఎట్లారాస్. త్రీ.
ఏం నేనా.? ప్చ్. పనే రాసా కానీ, కొన్ని సబ్జెక్ట్స్ కొంచెం టఫ్ గా అన్పిచింది.
సేమ్ నా కూడా అదే అన్ పిచ్
హ్మ్ ట్రూబుల్ మ్యటిక్ ఉంటాయి కదా అవి కొంచెం టఫ్ గా అనిపిచింది థిరీ ఇంగ నీక్ తెల్ సిందే కదా ఎ మ్యాస్ సమ్ మంచి ఎగ్జామ్స్ నువ్వు ఎట్లా రాస్ నవు
నాకు అట్లే అనిపిచు కొంచెం టఫ్ గాని నాకైతే మైక్రోవేస్ కూడా చాలా కష్టంగా అనిప్ చ్చ
ఆ సేమ్ నాక్ కూడా
ఆ వ్
కానీ అవి డయాగ్రామ్స్ బట్టి వేసే చ్చు లే ఆ సబ్జెక్ట్ లో ప్రోగ్రామ్స్ అర్ ర్థం చేసుకోలంటే చాలా టైం పట్టింది నాకైతే. !
ఆ ఆ నిజమే ఇది మాత్రం మీర్ ఎట్లా ప్రిపేర్ ఏంటి ఆ ఎగ్జామ్ కీ అట్లా
నేనా నేనైతే యూట్యూబ్ లో ఇగ నే తెలిసిందే కదా ఎగ్జామ్స్ ముందు మనం యూట్యూబ్ చూసాం యుట్యూబ్ లో విడియోస్ చూసి ఇంగ సినియర్ సో న్ ట్స్ తీసుకున్నా ఇంకొచ్చి మాఅక్క కూడా నోట్స్ ప్రిపేర్ చేసి అంటే ఇంగ్ డిప్లొమా అప్పుడు మన ఇవి ఉన్నినయి కదా టెక్స్ట్ బుక్స్
ఆ
వాటినన్ని రీఫర్ చేసి నేర్చుకున్నా
ఉమ్ వన్ సేడి అనే నేను మాత్రం లాస్ట్ వన్ డే బ్యాటింగ్ చేశ్ న
లాస్ట్ మినిట్ చదువు ఎంత రిస్క్ అనేది నీకు తెలుసు కదా
ఆ నిజ్ మే కాని అపుడు ఫోకస్ చేయలేకపోతి హ్మ్ చేయిన్ నా బాగుండు అనిపిచింది మళ్ళా ఎగ్ వన్స్ రషీనక
హ్మ్ అది కూడా కరక్టే ఇంకా అది ఆ సేమ్ అయిపెంది ఎట్ల వది లయి ఇంగ వచ్చే సేమ్ అయిన కొంచెం బాగా ఓయి ఇప్ న్ నుంచే ఫోకస్ చేస్తే మంచిగుంటుంది ఇప్పుడు ఎగ్ సామ్స్ అయిపోయి ఎట్లో వదిలేశి ఏమైన ప్లాన్స్ ఉన్నాయా
ఉమ్ నాకా హ్మ్ నేను అదే అనుకుంటన ఫ్రెండ్స్ తో ట్రిప్ వెళ్ళాలని అనుకుంటాన్నా అరకు లేదా ఊ టి అన్ అనుకుంటాన
య మ్ ఎరకు బానే ఉందిలే అరకు మంచి ప్లేసే నేచర్ చాలా బాగుంటుంది అక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఉత్త ఫొటోస్ తీసుకో డమే కాకుండా మనం కూడా కొంచెం ఫోన్ పెట్టి నేచర్ ని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది
హ్మ్ కరెక్టే అక్కడ ఆ వ్యాలీలు హ్మ్ కాఫీ ప్లాంటేషన్స్ చాలా ఫేమస్ అంట హ్మ్ అవి కూడా చుడోచూ వెళ్తే
అక్కడ ఉంగు కాఫీ ఎక్కువ ఆ సైడ ఏమో ప్రొడ్యూస్ చేసేదేమో కదా
ఉమ్ అవునవును అక్కడే
హ్మ్మ్మ్ నన్ను కూడా పిల్ చుకొని పోతారా
ఆ ఆ ఆ వి ఆ ఎందుకు కాదు పిల్ చుకొని పోతాం ఖచ్చితంగా నువ్వు లేకపోతే ఫన్నే ఉండదు అసలు
ఆబబ ప ప బైదవే నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి ఏమన్నా ఉన్నాయా ఫ్యూచర్ గోల్ సు ఇట లమ్
హ్మ్ అదే ఇగ ఆలోచిస్తాన నేను కూడా నేనైతే ప్లేస్ మెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నా సాఫ్ ట్ వెర్ జాబు రావాలని ఉంది నాకైతే చ్ అదిొస్తే బాగుంఉంటుందని
ఆ మంచి ప్లానే నేను మాత్రం కొంచెం హార్డ్ వేర్ ఫీల్డ్ లో వెళ్ళాలని అనుకుంటాన హార్డ్ వెర్ సైడ్ ఎందుకంటే ఒక్కోసారి హార్డ్వేర్ హార్డ్వేర్ సైడూ అంటే మనం ప్లేస్ అయిపోతే మళ్ళా ప్రమోషన్స్ గూడ ఎక్కుఉంటాయి, కాల్ సెట్ అయిపోతే చాలు హార్డ్వేర్ సైడ్ సాలరీ గుడ ఇంక్రీజ్ అయితానే ఉంటుంది
హ్మ్ ఉమ్ నిజంగా మంచి డెసిషనే
మంచి డెసిజనే అది సాఫ్ట్వేర్స్ సైడ్ అయితే ఇయర్ కి టూ థౌసండ్ ఎంతో అంట్ ట పెరిగేది
హ్మ్
ఆ ఇంగా నాకు కూ ఎలక్ట్రానిక్స్ అంటే ఇంగ చాలా ఇష్టం, నీకు తెలిసిందె గదా డిప్లొమా నుంచి అంతా ఫోకస్గా ఉంటినే నేను
నేను వీలసీ లేదా ఇమీడియట్ సిస్టమ్స్ ట్రై చెయొచ్చు ఎందుకంటే నీకు అవంటే ఇష్టం గాబట్టి మంచి అపర్చునిటీస్ ఉన్నాయి ఆఫీసులో
నేను గూడ ఎఫ్ పి ఎఫ్ పి జి ఏ మీద కూడా ప్రొజెక్ట్ చేయ్యాలనుకుంటాన్నా
ఓహో వావ్ ఎంత మంచి డెసీషన్ మంచి స్కిల్ రాదు ఇండస్ట్రీలో డిమాండ్ కూడా ఉంది ఆ స్కిల్ కి
ఆ అ అవును అదే మనం సిస్టమ్స్లో వేరేలాగ డిజైన్ అది ఎన్ పి టి ఎల్ ఎగ్జామ్ రాసిన నం గదా అప్పుడు దాంట్లో మాకు ఒచ్చే టీచర్ చెప్పినారంట ఎఫ్ బి జి ఏ గురించి
ఉమ్ హు
ఇంగా అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది నువ్ ఏమన్న కొడింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నావా? సాఫ్ట్వేర్ సైడ్ అంటన్నావు గదా
ఉమ్ లేదు సీ అండ్ పైతాన్ చూస్తున్నా నేర్చుకుందామని కొంచెం బేసిక్స్ వచ్చు వీకాఫ్ పోయి చూడాలా
మంచి స్టార్టే, ఇప్పుడు డి ఎస్ సి కూడా ప్రాక్టీస్ చేయాలి అంట గదా
హ్మ్ అవునవును అవి ఇస్తున్నారంట ప్లేస్మెంట్స్ లో అలాంటప్పుడు క్వశ్చన్స్ అడిగినప్పుడు క్వశ్చన్స్ ఇచ్చి సాల్వ్ చేయమని అంటన్నారంట అది గూడా మంచిదే
అదేందది మళ్ళ అంతగా
హ్మ్ నువ్వు రోజుకి ఎంత టైం చదువుతవు
నేను అనుకుంటా ఫోర్ట్టు ఫైవ్ అవర్స్ చదు చదవాలని కనీ అది ట్రై చేస్త కనీ కుదరదు ఫోర్ట్టు ఫైవ్ ఫైవ్ అవర్స్ అంటే చాలా కష్టమే
ఊ నేనైతే లేజీ అంటే లేజీ గాదు చానా లేజీగా ఉంటా.
ఆ అందుకే నేన్ నిన్ను మోటివేట్ చేస్తున్నా
హ్మ్ అవున్రా సామి నీలాన్ ఫ్రెండ్స్ ఉండాలా ఉండడం అంటే లక్కన్నమాట
ఆ ఇంకా కాలేజ్ లైఫ్ ఎలా అనిపిస్తుంది నీకు?
చాలా హమ్ చాలా మిక్స్ ఫీలింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫోను బాగుంటాయి కానీ స్ట్రెస్ కూడా ఉంటుంది
అ నిజమే అసైన్మెంట్స్ అంట ఎగ్జామ్స్ అంట ప్రాజెక్ట్స్ అంట అన్ని కలిసి ప్రెషర్ అస్సలు ప్రెషర్ పెంచేస్తున్నాయి ఇవంతా ఏం చేయాలో దిక్కే తెలియడం లేదు
హా నేను చెప్పింది నిజమే కానీ చివరికి ఇవన్నీ మంచి ఎక్స్పీరియన్స్ గా మూమెంట్స్ గా మిగిలిపోతాయేమో మన ఒకే ఒకసారి బీటెక్ నుంచి వెళ్ళిపోయాక
అవును రికార్డ్స్ కి బుక్లు వేసేస్తారు అదొక మెమోరీ మ్ ఇవే మన లైఫ్ లొ హెల్ప్ చేస్తాయి కానీ కష్టపడలా మనం కూడా
హు ఇంకా నువ్వు ఏమన్నా ఫ్రీ టైమ్ లొ ఏం చేస్తావు
నేనా నేన్మ్ పైన నేచర్ కి పోయి బిలీ అంటే ఎంజాయ్ చేస్తా మంచిగా నువ్ ఏం చేస్తావు
నేను నేన ఏం చేస్తా ఆ సైలెంట్ కూర్చుంటా నేను అంతే ఫ్రీ టైమ్ ఉంటే ఎందుకు చెప్పు ఫ్రీ టైమ్ ఉంటే ఫోన్ చూడటమే
హమ్ అంటే రీల్స్ క్రోల్ చేసుకునేవి సరిపోతా ఉంటుంది
మనం ఫ్రీ టైమ్ లేకపోయినా దానికోసమే ఫ్రీ టైమ్ తెచ్చుకని మరి రీల్స్ చూస్తాను నేను
నువ్వేమైనా స్పోర్ట్స్ ఆడతావా లేకుండా చూస్తావా
హుహా ఏం చూడను ఏం చేయను నేను క్రికెట్ ఆడతా అప్పుడప్పుడు నువు
నేను బ్యాడ్మింటన్ ఆడతా అప్పుడప్పుడు క్రికెట్ మ చిన్నప్పుడు స్కూల్ లో నేర్పించిలే తరు ఇప్పుడు టీమ్ లేదు కాబట్టి బ్యాడ్మింటన్ ఆడతా ఉంట
ఆ ఒక రోజు మ్యాచ్ పెట్టుకుందాంయితే మ్యాచ్ పెట్టాలి అంతే
హుమ్ పెగ్గుదాం కాలేజీలోనే ఎప్పుడన్న వచ్చినప్పుడు
హమ్ ఇంకా మీ ఫ్యామిలీ ఎట్లుంది
హమ్ అందరు బాగున్నారు మీ వాల్ ఎట్లున్నారు
హమ్ బాగున్నారు మా ఇంట్లో ఇప్పుడ
హ్మ్ కి మీ మధ్య సోషల్ మీడియా చాలా టైం తీసుకుంటాను కదా
ఓహ్ అది తగ్గించాలి అది తగ్గించాలి కానీ ఎకడ తగ్గించాలో ఏంటి
నవైతే ఇన్స్టాగ్రామ్ లో స్క్రీన్ టైమ్ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ఉంటుంది పర్ డే
ఆ ఇంకా హాలిడేస్ ఉన్నప్పుడుయితే చెప్పనవసరం లేదు
వన్ అవర్ వాడదాం అనుకుంటా కాబట్ కానీ సెవెన్ టు ఎయిట్ నైన్ అవర్స్ ఉంట ఉంటుంది
అవునా కరెక్టే వన్ అవర్ వాడాలనిది మాత్రం మంచి నిర్ణయం అది అంటే అట్లా అట్లే వాడుతా ఉంటంది మంచిదే హా
మనం ఫ్యూచర్ గురించి కూడా కొంచెం ఆలోజ్ ఇచ్చి తగ్గిస్తే మంచిగానే ఉంటుంది
హమ్ ఆ టైం చాలా ఫాస్ట్ గా పోతుంది కాబట్టి మనం ఫ్యూచర్ంత ఆలోచించాల
హ్మ్మ్, కష్ట పడితేనే మనం సక్సెస్ అయితం. హ్మ్మ్. ఈ మంత్ గుర్తుపెట్టుకోవడం మంచిగా.
హ్మ్మ్, అది మాత్రం నిజం. ఏదైనా కష్టపడితేనే వస్తుంది.
హ్మ్మ్, ఏం తినావ్ ఆఫ్టర్‌నూన్?
ఆఫ్టర్‌నూన్ నా? వంకాయ చట్నీ. మా అమ్మ చేసింది, అది తిన్న. ఇంకా మా ఫ్రెండ్ వాళ్లది. కర్రీలి పప్పు చేసింటే, అది తిన్నా. హ్మ్మ్. నువు.
తే పప్పు జేసింటే, మా అమ్మ అదే తిన్నా. ఇంకా వేరే వాళ్లు పీజీ వి కరస్ ఉంటే. వాళ్ల కి కర్రీ పేర్సు కూడా తెలీదు. ఇంకా నాకే తెలీదు ఏందో, ఏస్కొని తినేసిన.
అంతేలే, ఇంకా ఎగ్జామ్స్ సర అయితే ఉండే నా?
హ్మ్మ్, సరే బాయ్! ఇంట్లో అడిగినా, అన్ని చెప్పు.
హ్మ్మ్, సరే .
హ్మ్మ్, బాయ్.
అచ్చా?